బాగున్నావరా
హ్మ్ బాగున్నాను మీరెలా ఉన్నారు
హ్మ్‌ బాగున్నారా
హ్మ్ ఏం చెల్ ఏం చేయలే దు ఉన్నాను మామిడిపండు కోసుకొని తింటా ఉన్నా మ్యాంగో
అవునా అంటే కొన్నావా లేకపోతే
ఆ లేదు లేదు మాకు లేదు వేరే వాళ్ళు ఇచ్చారు సో వాళ్ళకి చెట్టు ఉంది
ఉహూ కొన్నావా ఎప్పుడైనా ఈ మధ్యలో అంటే వాళ్ళు ఇయ్యాక ముందుగాని
ఆ కొన్నాంగా
ఎట్ల ఇచిండ్రా
సిక్స్టీ రూపీస్ కిలో
అబ్బో ఎన్ని కాయలు వచ్చినయ్ రెండో మూడో వచ్చినాయా
ఆ త్రీ ఫోర్ వచ్చినయ్ అంతే
రేట్ బాగుంది కదా ఈ
హ్మ్ బాగుంది కాకపోతే కొనటం అంతగా బాలేదు కానీ
హ్మ్
ఫ్రెష్గా వీళ్ళు ఇచ్చారు కదా చానా బాగుంటాయ్
టేస్టీగా ఉంటాయ్
హ్మ్ అవును
బయటకి ఎటనా వెల్తావరా మూవీస్కి గాని
మూవీస్కి వెళ్తాను ఇంకా ఇప్పుడు పెద్ది రిలీజ్ అయింది కదా ఇంకా వెళ్ళాలా సండే వెళ్ళాలి
ఆహా వెళ్తావా ఇంట్రెస్టెడేనా మూవీస్ చూడడం
డే అంటే నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే
ఆహా నీకు ఓ విషయం చెప్తే నమ్ముతవా నేను ఇంతవరకు ఒక్క మూవీకి వెళ్ళలే అసలు థియేటర్లానే అడుగు పెట్టలే
నాకు మూవీస్ అంటే పిచ్చి పవన్ కళ్యాణ్ వి అయితే ఇంకా పిచ్చి
అవునా అసలు అడిగే పెట్టలే థియేటర్లకి ఇంత వరకీ
అయ్యో
అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు అసలు
హ్మ్
మూవీస్ జూడాలా చెయా ఇంట్రెస్టే ఎట్లా అంటే మాములగా ఎప్పుడో ఒకసారి
ఓకే
ఇంగసలు యూడను ఇంట్రెస్ట్ అన్పి చాలా మంది మూవీస్ కెళ్ళాలి వెళ్ళాలని బాగా వెళ్తూనే ఉ అంటరు గని ఎందుకొ నాకు ఇంట్రెస్ట్ అనిపియదు
మేమైతే చూసేయాలి మెగా ఫ్యామిలీ అంటే ఇంగ చూడాల్సిందే
అవునా ఎన్ని మూవీ ఎన్ని ఎంతవరకు టోటల్గా
ఉం టోటల్గా ఓయమ్మా చూసుంటాను బిళ్లా నుంచి స్టార్ట్ అయింది నేను మూవీస్ చూట్టం
వోయమ్మ
న మ్యారేజ్ ఐనాక
అయి నాకనే
మ్
బానే జూష్ణవయితే
రిలీజ్ అయిన ప్రతీ మూవీకెళ్తా
సీరియల్స్ గానీ ఇంక ప్రోగ్రామ్స్ గానీ ఏమైనా జూస్తవ
సీరియల్స్ చూస్తాను పొదరిల్లు చూస్తాను
పొదరిల్లు
మ్ మ టీవీలో వచ్చేది ఇంక ఫోగ్రామ్స్ అంటే జి తెలుగులో ఒచ్చేవి ఇంకా మా టీవీలో ఒచ్చేటివి కంపల్సరీ
మ్హ్ ఈటీవి యూడరా
ఈటీవీ చూస్తాము అది జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ సండే ఒస్తుంది కదా ఒకటి ఆ శ్రీదేవి రామా కంపెనీ డి డీ చూస్తాం
నేన్ అదే యూస్తా ఈ మన టి డీ ప్రోగ్రామ్ డీ జోడి జూస్తవా
ఆ చూస్తా
అ వాడికి పండుగనికి యాక్సిడెంట్ అయిందన్నరు నిజమేనా
అవునవును నిజమే నిజమే
రియలేనాది
నిజమే
అవునా కొందరు మామూలుగా ఫేక్ పెడు
లేదు లేదు లేదు నిజంగానే యాక్సిడెంట్ అయిందంట ఏదో ఫోగ్రాం క్ ఎళ్ళేసి ఒస్తా ఉంటే పర్వాలేదు న్నారు బెడ్ రెస్ట్ కావాలన్నారు
కాల్మ్ ఫ్ర్యాచర్ అయిందన్నరు
ఆ అవునవును రెష్ట్ తీసుకుంటే సరిపోతుందంట
ఆహా
ఉం
ఒకే అదే మరి ఫేకా ఏంటి అసలు నమ్మ బుద్ధిగాలే కొందరు పెడతారు కదా మామూలుగ అట్లా
అవును అవును కానీ నిజంగానే పండు మాస్టర్ కి యాక్సిడెంట్ అయింది అనంతపురం నుంచి ఇ ఒచ్చేటప్పుడు ఏదో ప్రోగ్రాం ఫినిష్ చేసుకొని సో మార్గ మధ్యంలో కొంచెం హెల్త్ ఏదో కొంచెం ఇష్యూ లా గనిపిస్తే రోడ్ పక్క
ఆ పిన్న ఆ
ఆపినాక లారీ ఏదో ఫాస్ట్గా ఒచ్చీ గుద్దుడం వల్ల
ఇంకా నయం పార్కింగ్ ల ఆపందిగావట్కి బెటరు అయినా అక్కడ ఆకుండా వెళ్ళిపోయినా అంత ఇబ్బంది ఏమి ఉండకపోవు
అవును
అది ఆపకుండే
ఉమ్ హెల్త్ ఏదో కొంచెం బాలేదు ఇబ్బందిగా ఉ బందగా ఉంది అని అనిపిస్తే సో మార్గ మధ్యంలో కార్ ఆపాడంటా
ఆ అదేలే ఇప్పుడు ఇబ్బంది ఉందని ఆపిండు చూసినావు ఆ ప్రమాదం ఎట్లాచ్చిందో
అదే కదా మనం మంచిగా ఉన్నా కూడా అట్లే వస్తాం ప్రాబ్లమ్స్ అనేంటి
అవునవును మా దగ్గర కూడా దగ్గ దగ్గర లో ఒక విలేజ్ లో కూడా ఒక ఇద్దరు పర్సన్స్ మామూలుగా రోడ్డు మీద మనం వాక్ చేసుకుంటూ మా మాట్లాడుకుంటూ వెళ్తాం కదా
అవును
అట్లా వెళ్తున్నప్పుడు సడన్ గా బ్యాక్ నుంచి లారీ వాళ్ళ ఇద్దరు తలకాల మించి పోయింది వాళ్ళు అనుకున్నారా పాప మేము చనిపోతామని
అవును అనుకోలేదు ఎవరు ఎక్స్పెక్ట్
అంటే ఎదురు మనిషంటే మనం అక్కడే నిలబడి మాట్లాడమా
అవును
అట్లా మాట్లాడుతనే డైరెక్ట్ సడన్ గాది వచ్చింది ఎటు పోలేని పరిస్థితి అప్పుడు వాళ్ళకి ఏమైందో కూడా తెదు తాంట వెయిల్ సలబ్బా అదేతే ధారుణ
ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు
వెహికల్ వస్తున్నప్పుడు మనం ఎంత డిస్టెన్స్ ఉందా ఊడు కొన్ని సందర్భాలు అవి ఎమ్మంటారు మనసాగ రిటర్న్ అయితేవి
అవున అవును నిజమే
కదా మనం పక్ పక్క ఇంత డిస్టెన్స్ వేయదు అటయి పోతుంది కదా అని మస్తలే అనుకోద్దు మనం
చసుకోండి పండు మాస్టర్ కారు పక్క కాపారు అయినా వచ్చి ప్రమాదం రాలేదు అతే టైము డెస్టినీ ఏ టైమ్ లో ఏ జరగాలని ఉంటే
అదే జరుగుద్ది
గుతు మనము ఏం చేయకపోయినా ఇంట్లో ఉండి బయట వెళ్తే మరణ మరణ శిక్ష ఉండదు ఈ రోజు అని అని చెప్పి అంటారు కదా సో నాకు మరణకండం ఉండదు ఈ రోజు పై వెళ్తేని ఇంట్లోనే ఉంటాడు
ఇంట్లో ఉన్నా కూడా అవును అవును
హు
ఇంట్లో ఉండి కూడా వే ఇప్పుడు మన మొన్న ఎండలక అైతే ఆ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఆగ అని పెళ్ మా విలేజ్ లో
ఆ
మీ సైడ్ అట్లే ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినా ఎండకే ఓన్లీ
ఆ అట్లుంటాయి మనం ఏం చేయలేం దానికి డెస్ట్ని అంతే తలరాత్రనివ మార్చలేరు కదా
అవును
ఉ
ఉ అబ్బాయి కనీసరి బాగా కుట్టినయి ఎండాలు
అవును సిస్టర్
మేమైతే తట్కోలేకపోయియానాం అసలు
ఇంకా నాకు తెలిసి యా యా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ లాస్ట్ అనుకుంటా ఆగస్టు నుంచి పెద్దగా ఏం ఉండదు
ఆ ఈ మంచ తాడు కొంచెం ఎండ అయితుది వర్షాలు పడతాయి కదా
ఆ అదే జూలై నెక్స్ట్ మంత్ ఈ మంత్ే పడి ఉండాలి
ఆ అసలు ఇప్పడు గరకు పడాలి అసలు
ఏం పల్ళలేరు మారి
పడేది ఉంటేయి గనక మనకు మంచిగానే ఉండు
అవును
అ
ఇకా అది బండ అే పులుసు చేసా నేను
రండ కేబిల్స్
హ
ఆఫ్టర్నూన్ కూడా అదేనా ఇప్పటి వరకేనా
ఆఫ్టర్నూన్కే బెండకాయ పోులిస్ చేశాను
అవునా
ఉ ఇంకా మళ్ళీ నైట్ క ఏమన్నా చేసుకోవాలి ఇప్పుడు ప్రెజెంట్ ఏమన్నా తినేస్తామో రైస్
ఆా మరి ఇప్పుడు ఏం వేసుకొని తింటారు
అది ఇప్పటికే బంటకే పులుసు
పెన్నకాయపుులుసా ఏమన్నా పచ్చడి గిన వేసుకోవా
ఆ దాంట్లో సైడ్కా ఒడియాలు ఎంచుకుంటాం లేదా ఎగ్స్ ఉంటయి ఎగ్స్ ఉన్నాయి ఆమ్లెట్ వేసుకుంటా మేమే వేసాం బొడియలు
వేసుకుంటారు ఏంటి అవి వడియాలు
అదే బియ్యంతో చేస్తారు కదా
బియ్యలు తోలి బానే వస్తట్టున్నారుగా మీ సైడు
ఆ మా సైడు మేము ఈ సంబర్ అయితే మామూలుగా చేసుకుంటాము
పోలి సామ్మారు
ఓన్లీ సమ్మర్లోనే
అవులే మరి సమ్మర్ లో వేస్తేనే మనకి రెండు సీజన్ లకు యూజ్ అయితాయి
ఆ
ఉంటాయా ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా అవి
ఆ ఉంటాయి సిస్టర్ మనం వాడేదాన్ని బట్టి ఆహా లేదు లేదు వాసన అంతా ఏం రాబాబు ఫుల్ డ్రై అయిపోతాయి కాబట్టి మంచి వేడిలో ఆ అందువల్ల మనకి ఉంటాయిన్నమాట ఆ స్మెల్ బూజు పట్టేది అట్లాంటివిేమి ఉండవు అవి
ఆ అదే అంట అన్న ఎందుకంటే మనం స్టోరేజ్ చేసుకున్న బాక్సులోకి రావా స్మెల్ వస్తట్టు అనిపిస్తుంది నాకు చ ఇది ఇప్పుడు ఎండిన తర్వాతకి మన ఒక నెలకు అట్లా వినా కూడా రాదా మీరు ఫ్రిడ్జ్ లో పెడతారా బయట పెడతారా
మనం ఎందుకంటే గాజు దాంట్లో వేసుకుంటాం కదా ప్లాస్టిక్ దాంట్లో వేసినా కూడా బాగానే ఉంట ఉంటుంది ఏం అవ్వదుది
అంతేనా నేనేమో చేసినా కూడా ఏమో మళ్ళ ఖరాబ్ అయితేాయి కావచ్చు ఒక వాన పడితేా మెత్త పడిత
అయ్యోయ్యో అలా ఏం లేదు సిస్టర్ మంచి మంచిగా ఉంటాయి అవి స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుంది ఉమా బాగా వాడుకోవచ్చు పిల్లలు కూడా బాగా తింటారు స్నాక్స్ లాగా మనం ఈవినింగ్ టై లో అలాంటప్పుడు చేసుకొని ఇచ్చామంటే వాళ్ళకి ఈవినింగ్ టై లో స్నాక్స్ లాగా బాగా తింటారు
ఓకే ఓకే చెయ్యాలి ఇప్పం పం పిండి పట్టిచరా అన్న ము
ఆ పిండి మనం కడిగి లైక్ ఈగ ఆరబోసే సమయంలో కొంచెం డ్రై అయ్యాక అక తీసుకెళ్ళి మిషిన్లో ఆడించుకొని వచ్చేస్తాం అనమాట
ఆహా
ఫస్ట్ వాటర్ కాంచుకుంటాము
హ వాటర్ కలిపి చేస్తారా
ఆ
అంటే ఎట్లా చేస్తారు అది ప్రాసెస్
ఆ అదే అదే ప్రాసెస్సె చెప్తున్నాను వాటర్ కాంచుకుంటాం వేడి లు ఉడగబ పెట్టుకుంటాం బాగా బాయిల్ అయ్యేదాకా